ఓ
ఏమైంది
ఏమైంది ఆటోమేటిక్ గా అది కనెక్ట్ అని పడ్డది మళ్ళీ డిస్కనెక్ట్ అని పడ్డది
మొన్న అక్క తోని గుడా ఇట్లా చేస్తే మరి అది కౌంట్ లోకి రాలేదు మరి ఎట్లా
ఆ కౌంట్లకు రాకపోతే ఏం కాదుని ఇప్పుడు ఇది కౌంట్ అయ్యందా
అయింది గా
ఆ ఏం కాదు అదే కట్ అవుతది తీ
చూద్దాం ఏమయిద్దో సరే చూద్దాం మన ట్రై ఐతే మ మనం చేసి చూద్దాం
అంతే ఇది అయిపోయినాక ఒకసారి అయితే మళ్ళీ అదే అతను కాల్ చేసిండు కదా కాల్ చేసి
ఆ చూడనా
ఇడు చూసే
అదే ఏద ఒక జేసి
హ్మ్ రేపు మార్నింగ్ వరకు జుషి ఏ సబ్మిట్ కొడుతే అయిపోతది కదా
అదే చూస్తా నేను కూడా ఈ మళ్ళీ రే రేప్ పైతున్నాయి ఇవి ఇప్పుడు మళ్ళీ ఇది రీకనెక్ట్ ఎప్పుడయింది ఇది కౌంట్ ఎప్పుడు పెరిగింది నువ్వు ఏమో చేసినా ఏమన్నా చేసినవా ఊత్తనే పెరిగిందా కౌంటు
ఎ నేనేం చెయలే అదే పెరిగింది
అంతేనా ఎల్లనో చూసినవ్ ఎస్ట్రా వచ్చినయా అని ఏళ్ల చూసినవ్ నువ్
నేను అందులోనే కౌంట్ చేసినా కౌంట్ చేస్తే ఎక్స్ట్రా వోచ్చినాయి ని కట్ చేసి మళ్ళా కౌంట్ పెంచిండు
అవునా అయితే ఇవి మళ్ళీ కౌంట్ పెరిగిందండి సరే ఏమో చెప్తున్నాయిందాక కట్ అయింది
హ్మ్మ్ ఏమో ఆ ఇగ అట్లా అయినప్పుడు చూసుకున్నాడు కదా అని చె
ఉ అదేలే అప్పదాకా కూడా సోసోగనే మాట్లాడుతున్నావు గద
అప్పటి దాకా కూడా సోసోగానే మాట్లాడినా మరి
అ
ఏం జేతం మరి ఎవ
వాడు నాకు కూడా ఆపద్ధం చెప్పిండు
ఏంటి
అది బ్లాస్ట్ చేయలేదు ఏం కాలేదు టాబ్లెట్ తోనే తగ్కుతాందాని అయితే నే నీ నా నాకు చెప్తే నేను నీకు చెప్తా త్తా కదా నీకెట్లా తెలిసింది అంటడా అని
కాదు ఆ ము ముచట నీకు చెప్పితే నువ్వు నాకు చెప్తవు నేను యాడ భయపడతానో అని నేను ఏడ ఏడుతానో అని చెప్పలేదు వాడు
దానికన్నా మేను మళ్ళీ వాళ్ళ ట్రస్ట్ పోతది కదా
ఎట్లా తెలిసింది అంటే నాకు వాడు చెప్పొచ్చు ఇదిొఒకటైతే అయిపోతుంది
అదే అదే కానీ వాని భయం వనికి ఉంటది
అంతేలే అం ఎవ్వరికైనా ఉంటది కదా
లా ఎవరు చెప్పిల్ని లచ్చగాలు ఫోన్ చేసిండు అంటే గానీ నువ్వు చేయలే అంటే
ఏ లేదు వాడు చేసినా అంటాడు కాని వాడు నేను ఏడుస్త
ఆ నిన్ను డైరెక్ట్ నిన్ను అడిగితే
అడిగితే నేను చేసిండు అనే చెప్తా
ఏదో ఏదో వాడు కూడా బాయపడారు కొంచెం కాని ఆలోచించు కొని అన్ని సంథింగ్ ఎందుకులే అనవసరంగా
అంతే గద మరి
వాడు ఆలోచించేది కూడా కరెక్ట్ యే లే
ఇది ఎంత అవుతుంది టైమ్
ఇది త్రీ అయింది అది ఎయిట్ థర్టీ సెవెన్ అవుతుంది ఎయిట్ ఫార్టీ అవుతుంది టైం
ఎయిట్ ఫార్టీ అవుతుందా
ఆ చేయిలా కొంచం
కొత్త చింత కాగాయలతోని చాలా చేసుకొని దినబుద్ధి అయితుంది నాకు అసలు ఏం దినబుద్ధి కావట్లేదు
జలుబు చేస్తది కొత్త చింతకాయలతో చేస్తే
కుర్తే చింతో కాయాల తరచ జల్ బెమ్ చీ
తొందర చేస్తే జాలు
ఈ ఎండాకలువిేం కనీసం ముక్కకుసారన్న తినాలని బాగుంటేది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి చేస్త చాలా బాగుంటది తెలసనికు
నాకు తెలువదు అలాగే నాకు నచ్చవు
నీకు నచ్చవు కానీ నేను తింట
నాకు ఎగ్ ఆనియన్ ఇష్టం బాగా
నీకు ఎగ్ ఆనియన్ ఇష్టమా ఎగ్ అన్
మా అమ్మ బాగుంటది కాని మ మద్దలు ఉన్నాంటే ఎందుకు కోనతలేదు అప్పుడు వద్దంటేనే ఉండది
ఏమో అసలు నిన్ను మధ్యాహ్నం ఇచ్చ బుడిబక్కల డ్రెస్ అనగానే నవ్వింది మళ్ళా నవ్వినంతసేపు నవ్వి మంచిగానే ఉందిగా అంటానవ్ అన్నది నేను నవ్వి నా ఆ అంటుంది
అది ఎనక నుంచి చుస్తే అట్లే ఉన్నది సీరియస్ గానే మరి మంచిగా లేదు రంగురంగులు ఉండి మంచిగా అనిపియలేదు. ఫ్రెంట్ నుంచి చూస్తే కొంచెం బెటర్లే ఉంటది గనీ అది లేకపోతుంటే బాగున్నది తెలుసా అది
దీనికి అవును హ్యాండ్స్ ఉండుటె బాగుండు
కదా లైట్ గా ఒక ఇంకో టూ ఇంచెస్ ఉన్నా బాగుండు కొన్నిటికి ఉంటయిగ లైట్
ఆ అంతే అంతే ఆ అదే దీంది టాప్ది కింద లేయరు కొంచెం తీసి ఏపించుకోవచ్చు లేదంటే ఇట్లాంటిది క్లాత్ నువు తీసుకొని ఏపించుకోవచ్చు
హ్మ్ అదె బెటర్ మరి
కానీ ఆ కోర్టు ఎట్లాంటి వాటికి ప్రిఫర్ చేయాలంటే చిన్న షార్ట్ టాప్స్ ఉంటయి గదా
అదే అదే
లేదు అంటే దాన్ని గుడా టాప్ చేయొచ్చే
జస్ట్ నడుము కడికుండే లాగ టాప్ జాకెట్ లాగా మరి
ఇప్పుడు దాన్ని గుడా అది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ టాప్ చేయొచ్చు మంచిగా
చేయొచ్చులే గానీ అది నిజంగా గుడా పింకి కి బాగున్నది
ఆ
పింకికి బాగున్నది పిల్ల గదా చిన్న వొళ్ళయేసరికి మంచిగున్నది కొంచెం స్లిమ్ ఉంటుంది కదమ్మా ఇప్పుడు నీకన్నా
కావచ్చు మరి
అంటే ఏర్పడతదమ్మా ఇప్పుడు ఎట్లాయినైనా కానీ చిన్నపిల్ల చిన్నపిల్లలకి ఏర్పడతారు కాబట్టి మంచిగా అనిపిస్తది. అట్లా
కావచ్చు ఇప్పుడు అది ఓన్లీ కోటుని నేను ఇప్పుడు టాప్ లాగా ఏసుకోవచ్చు అది మనం మధ్యాహ్నం చూసినం చూసినవా ఫ్లిప్కా వాట్ల అట్లాంటివి తీసుకొని అవి వీటిి కిం వీటి కిందికి పేరు చేషి అది టాప్లాగా ఏసుకోవచ్చు బాగుంటది. ఏ కలర్ లెంగిన్ లెంగినేషినా కూడా ఫేర్ అయితది
గనీ అదంతా మంచి అనిపియలే నాకది రంగురంగులు మంచి అనిపియలే నాకు నీకు కర్చిఫ్ కుట్టామని చెప్పిన కు కుట్టినవా ఇంతవరకు లేదు
నేను కర్చిఫ్ కట్ చేసిన కానీ దన్ని ఓవర్ లాగ చేపియాలి నేను ఏమనుకుంటానా కొంచెం లైట్ అమ్మేమంటంది నేను కర్చిఫ్ కట్ చేసినా అంటే ఎందు కట్ చేసినవ్ దాన్ని నేను డ్రెస్ చేపిత్త అది ఇది అని అట్రా
ఆహా ఇట్నే ఉంటది ఆ హా అర్థంగా దానికి ఏదన్న క్లా క్లాత్ యెషి చేసి ఏయ్యలి గట్లా చేస్తే ఎంత గలీజ్ ఉంటది అది
అంతేలే గని లోపల సైడ్ అది కలర్ లేనట్టు అనిపిస్తుంది కర్చిఫ్ అంత ఎలా తప్పించి ఎలా బాగుంటదా అని డౌట్ వస్
ఎహే బానే ఉంటది దాన్ని దాని ఫోల్డింగ్ అనేది రివర్స్ వేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర నువ్వు తెచ్చిన వైట్ కర్చీఫ్ ఎట్లుంటది. లోపల సైడ్ కలర్ తక్కువనే ఉంటది బయటి సైడే కలర్ ఉంటది అది
ఏమె నేను దాన్నంతా గమనించ
అట్లే ఉంటయి ఇగ అదని గాదు నువ్వు కాటన్ ఏవ్వి తీసుకున్నా మంచి ప్యూర్ కాటన్ తీసుకుంటే వన్ సైడే ఇస్తరది
కావచ్చు మరి ఇగ
ఏం కాదు బాగానే ఉంటాది మనం మొత్తం ఓపెన్ చేసుకుంటాం దాన్ని ఏమన్నా ఫోల్డ్ చేసి పెడత తం
అంతేలే
జస్ట్ ఎప్పన కట్న ఇట్లా మోఖం ఇట్ టచ్ప్ చేసుకోవడానికి ఆ మౌత్ క్లీన్ చేసుకోవడానికి మౌత్ కూడా కాదు లిప్స్ క్లీన్ చేసుకోవడానికి అలాంటి చిన్న చిన్నవి చేసుకోవడానికి మనకు వస్తానే నే అనేది
అవును ఎక్కడకన్నా పోయినా కూడా తిని ఇట్లా హ్యాండ్ దుడ్చుకోవడానికి
ఉ అదైతే అయితే రంగు ఉంటే ఏమైత అంటే ఏదైనా దూచుకునే అని అంటున్నా కానీ కొంచెం ఏర్పడ కదా న్నాను ఇలాంటి ఏదన్నా సథింగ్ తిన్నా కాని ఆయిల్ లాంటివి ఉన్న అంటే కొంచెం మెల్ట్ అయిపోతాయి
ఏ అవును ఏర్పడల్
ఈ బయటి తీసుకుపోవాలంటే ఇబ్బంది అవుతుందిని తీసుకుపోవాలంటే
అంతే కదా అలా లడ్డు చెప్తుంది నాకు ఎల్లుండంట పిల్ల వాళ్ళ తమ్మున్దంట బర్త్డే అంటే మండే రోజు అదే రోజు వాళ్ళ బా ఇ వాళే దర్వాజా ఎత్తితుర్ అంటా ఈమె పోతుందంట అయితే ఆపిల్ వాళ్ళ మమ్మీ ఫీల్ అయితుందట ఈయన దగ్గరికి వచ్చి నేను ఈ ఫంక్షన్ నువ్వు గా నువ్వు ఉండట్లేవు
హ్మ్ పోకుండా ఉండవాన్న పేరు
ఏ మనం ఎందుకంటాం
ఊరికే అనాలి అట్లా ఏ ఏమైతే తెలీదు ఒక్కసారికి అందరు లేరా మీ చెల్లుందిగా అక్కడ పోతే ఇక్కడ ఎవరు ఉండరా నువ్వు తప్ప అనాలే
రావచ్చుగా బర్త్డే నైట్ కదా అని నేను అన్నా
ఆ అయితే ఏమంటుంది
ఏ అట్ల ఎట్లా మా బాబాయి పంపిస్తాడా అసలే మా బాబాయికి నేనంటే ప్రాణం అతుంది
అలాంటే నిజ వాసానికి ఇష్టమే లే ఎట్లా అంటే తొలిసూరు అని ఉంటది గ కొంచెం హ్మ్ మ్మ్ ఇట్లా ఉంటదిలే వాసానికి అప్పుడు జోక్ ఏం చెప్పలే నిజమే చెప్పింది అందరికి అమనే అందరి ఆయనకు ఒక్కనకే కాదు అందరికిీ మళ్ళీ ఇంకోటి ఎస్పెషల్ గా వాళ్ళ ఆళ్ళ నాన కొంచం బాలే కాబట్టి ఈ అమ్మాయి కొంచెం స్పెషల్ కేర్ ఉండే అలా
ఏ ఉంటే అలా పిల్లెందుకు జుట్టు మొత్తం అట్లా కట్ చేసుకుంటాంది గలీజుగా
ఏదో అనుకొని చేసుకుందంట మంచిగా ఉంటదని యాక్చువల్గా అమె చేసింది కొంచెం గా చేసుకుంది అనుకున్నారు గాని ఇట్లా ఫ్రెంట్ ఏసుకుంటారు కదా కట్ చేసుకో ఆ ఫ్రెండ్ ఆహ్ లేదు లైట్ గిట్లా ముందుకు ఇట్లా సైడ్ నుంచిని తీసుకొని కట్ చేసుకోవాలి గంత అంత
అంతే మరి
అయితే ఆ పిల్ల ఏం చేసిందటంటే ఇట్లా తల మీంచే తీసుకుంటారు కదా అట్ల కడు చేసిందంట బాగా షాట్ హేర్ అయిపోయింది అట్లా పిల్లకు
మొత్తం బోడగుండు వేసుకుంటే పెరిగినట్టు అయింది
ఆ అదే వాళ్ళైతే నాకు అట్ట చెప్పిళ్ళు మరది వాస్తవానికి వాస్తవాన్ని కడు చేసుకుందామే అయితే మంచిగనే ఉంటాది అనుకోని కడు చేసు సుకు కాలాను పై గడి చేసుకున్నట్న్నా నాకు తెలిసిగాని మంచుకుంటా అనుకున్నది కానీ బెడిచి పెట్టిను చేయించుకోవాలి అది అది వాస ానికిది చేయించుకుంటే బాగానే ఉంటది ఇట్లా లాస్ట్ ఎర్జీకి వచ్చి ఇట్లా బన్ను
ఓకే స్నానం చేయ మరి ఆ స్నానం చేసి మెసేజ్ చేయ మరి మళ్ళీ చేస్తాను నేను కూడా
సరే మరి బై్
ఓకే బాయ్